హలో మ్మ్ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాన్ తిన్నారా
ఆ ఇంగా తిన్లేదు మీరు తిను ఇంగా తినలేదు మీరు తిన్నారా
ఇంకా లేదండి వెళ్ళాలి ఏం చేస్తున్నారు
ఏం చేయాలేమ్ ఇప్పుడే పులిహోర కలుపుకున్నాం
పులిహోరనా మీరే చేసారా
లేదు మా మమ్మీ చేసింది
ఈ రోజు కాలేజ్ ఎలా అనిపించింది
హ్మ్ బానే ఉంది కానీ క్లాసులు కొంచెం ఎక్కువగా అనిపించాయి
అవునా నాకు కూడా అలానే అనిపించింది ముఖ్యంగా మ్యాథ్స్ క్లాస్ చాలా లాగింగ్ గా అనిపించింది మాకైతే
ఆ హా సార్ చాల టు తినేలుగా చెప్పారా
నిన్న ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేసావా
అవును చేశాను కొంచెం కష్టం అనిపించింది కానీ పూర్తి అయింది
ఉ నాకు కొంచెం డౌట్ ఉంది నువ్వు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తావా
ఉ ఖచ్చితంగా మనం కలిసి చేసుకొని చూసుకుందాం
ఉ సరే ల్యాబ్ క్లాస్ ఎలా అనిపించింది నీకు అయితే
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రాక్టికల్ గా చేయడం వల్ల బాగా అర్థం అయ్యింది
అవును థియరీ కంటే ప్రాక్టికల్ బెటర్ అనిపిస్తుంది
ఉ నిజామే
రేపరి రేపటి ప్రజెంటేషన్ కు రెడీ అయ్యావా
ఇంకా కొంచెం పని ఉంది ఈ రోజు రాత్రికి పూర్తి చేస్తాను
ఆ సరే నేను కూడా ప్రిపేర్ అవుతాను
ఉ మనం రేపు కలిసి ప్రాక్టీస్ చేద్దాం
ఉ ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మనం అక్కడ భయం లేకుండా పేపర్ ప్రజెంట్ చేస్తాం
ఉ సరే క్లాస్ టైం అయ్యింది వెళ్దాం
వెళ్దాం వెళ్దాము అంటే మనం వో ఆ పేపర్ ప్రజెంటేషన్ కి ఎలా వాళ్ళగుడు
ఉ
అంటే అన్
హలో
అనీ మళ్ళీ అట్లాని మళ్ళీ భయపడుకోకుండా చెప్పాలా మళ్ళీ బాగా
సరిగ్గా ఎన్ని పీటంలేదు
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇబుడు ఓకే
ఆ రేపు మన సిచ్యువేషన్ చూడాలి ఇంకా పేపర్ ప్రజెంటేషన్ అప్పుడు ఒక్కరి మొకాలు ఒకరు చూసుకోలేం
ఫస్ట్ టైం గదా కొంచెం టెన్షన్ గాను ఎట్ట చెప్పాల అని
అవును అది కాక అందరి ముందు అందరి ముందు చెప్పాల
మ్మ్
మళ్ళి లేక్
చనాా సార్లు చొప్పుట అలవాటు అయిపోతది
అవును హు అంటే ఇప్పుడు మనక్ మనం ఆ ఒక ఒకసార్లు రెండు సార్లు అట్లా చెప్పింటాం అంతే మనము
ఆ ఎట్లో అట్లా చెప్పేస్తే అయిపోతది
అయిపోతంది మళ్ళీ టీచర్ వాళ్ళు క్వశ్చన్స్ ని అడిగే బట్టి ఉంటుంది మళ్ళీ
మరీ లాస్ట్ లో అడుగుతారు
ఆ అందరి ముందు పరువు పోగకుండా ఉంటే చాలు
మ్ ఏం కాదులే తెలిసున్నది అడుగుతారు దాంట్లో దానికి సంబంధించిందేది
హు అంతేలే
మన టాపిక్ క్లియర్ ఆ వెళ్ళాము మీరు
ఆ ఆ మేము వెళ్లేేసి వచ్చేసాము మీ మీరు ఆడే ఉన్నారా వచ్చేసారా
సింగ లేదు అక్కడే ఉన్నాం ఊర్లోనే
అవునా మరయితే అటెండెన్స్ ఎట్లా మ్యానే ఆ వచ్చేసాం అంటే నిన్ననే వచ్ సామ్ ఇంకా
ఆ ఏందంత తిందరగా పోయారు
అంటే మా కాలేజ్ లో ఫస్ట్ ఉంది కదా రేపు మన్నాడు
హు ఓకే
అప్పుడు ఇంకా అశ్వాని టూ డేస్ ఈవెంట్ జరుగుతుంది ఆ అందుకనేసి తొందరగా వచ్చేసాం మీరు రాలేదా ఫెస్టుకి
ఏేమో రాబుద్ది కాలే చూద్దాం నా కాలేజ్ ఏం లో ఫెస్ట్లు ఏం లేవు మా కాలేజ్ లో ఎం ఫెస్టులు లేవు ఇప్పుడు
అవునా
మ్మ్ ఎట్లంగా పండగ ఉన్నాయి కదా మర్నాడు శ్రీరామనవమి
ఆ ఎం ంది లేండి ఏం చేస్తారు ఊరికే అది పెసర బ్యాలు చేస్తారు మళ్ళీ అదెందో పాకం చేస్తారు ఆ
ఆ
అంతే కదా అది చేసుకుందాం లేండి ఇంకా
హు తిన్నారా
మన ఏ ఇంకా లేదు వెళ్ళాలాలి అంటే మనకి కాలేజ్ లో లాస్ట్ ఫస్ట్ అందుకే వచ్ చేసిన కానీ అందరు ఉంటే బాగుంటుంది కదా.
ఉమ్.
అది కాక ఫేస్ట్ మళ్ళీ మళ్ళీ రాదు అందుకనేసి.
ఉమ్ ఇదే ఇదే లాస్ట్ ఇంగా. ఆహ్ నెక్స్ట్ ఇయర్ మరి అంతా హడావుడిగా ఉంటది.
ఆహ్ అయినా మన సీనియర్స్ కూడా కొంతమంది వచ్చారు. వచ్చినారు.
ఆహ్ అంటే నెక్స్ట్ ఇయర్గున వస్తది ఫెస్ట్ అంటే. మనం ఉంటే మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటది. అందరూ ఉండరేమేంటే.
ఇది కూడా నిజమే. ఉమ్ నువ్వింకా ఏం ప్లాన్ చేసుకోలేదా ఫెస్ట్ కి.
ఉమ్ ఇంకా లేదు. మీరు డ్రెస్సులు ఏమైన్నా తెచ్చుకున్నారా ఫెస్ట్ కి.
ఆహ్ జీన్సు అవి వేసుకున్నామండి వెస్టర్న్ కైతే అది. ఆహ్ ట్రెడిషనల్ కి హాఫ్ సారీ తెచ్చు. అంటే అప్పుడు మూడును బట్టి ఉంటుంది ఎస్. వేసుకుంటామా లేదా అనేసి ఉమ్.
ఉమ్ కొత్తావండి. మేము ఏం ప్లాన్ చేయాలే ఊరికే జీన్స్.
ఉమ్.
ఏంది.
లేదు జీన్స్ ప్యాంట్ దాని పైనది స్కర్ట్ అది కొత్తదే. హప్ సారీ.
ఉమ్.
దివే అండి. అంటే కాలేజ్ ద ఇంటి దగ్గర వేసుకొని ఉంటాం కదా ఫెస్టివల్స్ కి అట్లా.
ఆహ్ అంతేలే ఇంగ అవే తెచ్చుకుంటాము.
ఉమ్.
మరి కొత్తగా యాడ కొనేది దానికోసం.
మీరు మీ ఫ్రెండ్ కలిసి రండి రేపు.
ఉమ్ సరే అండి వస్తాం.
ఆహ్ తప్పకుండా రావాలి వస్తాం అని చెప్పి రావకుండా ఉండకూడదు. ఆహ్ అందుకే అండి ఆహ్ అంతలా రమ్మని చెప్తాంది మీకీ. డబ్బులు ఏం ఖర్చవ్వదులే అవి రిజిస్ట్రేషన్. మీక్ కావాలంటే మేమే కడతాము.
ఇస్తామండి.
ఆహ్ మీరు రావడమే కావాల్సింది.
సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నరండి.
ఆహ్ వస్తున్నారు ఆహ్ రాకస మూవీ కొత్తగా రిల్. రిలీజ్ అయితంది కదా దాని అంటే ఆ మూవీలో. ఆహ్ ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు తర్వాత ప్రొడ్యూసర్ నిహారిక. ఆహ్ వాళ్ళు వస్తున్నారు రేపు వస్తున్నారు వాళ్ళు మా కాలేజ్ లో.
రేపోస్తారా అండి వాళ్ళు.
ఆహ్ అవును. అంటే మా గ్రూప్ లో పెట్టినారు ఈ రోజే.
ఉమ్ నెక్స్ట్ రోజు.
నెక్స్ట్ రోజు డిపార్ట్మెంట్ ఫ్లాష్మాప్ జరుగుతుంది.
ఉమ్మ్.
అప్పుడే ఇంకా అనౌన్స్మెంట్ కూడా చేస్తారు అంటే ఎవరివి ఏ డిపార్ట్మెంట్ విన్ అయింది అనే సి ఏ డిపార్ట్మెంట్ విన్నైంది
ఉమ్
ంటుందని లాస్ట్ టైం కూడా మేము డి ఆహా నైట్కేం కాదు అప్పటికప్పుడే ఇస్
అంటే ఫ్రై జెస్ అన్ని
ఆ డిపార్ట్మెంట్ ఆఫర్స్ అట్లాంటివి ఉంటారు కదా వాళ్ళకి ప్రైజ్ మనీ అప్పుడు నైటి స్తారు.
ఉమ్
క్యాష్ బ్యాక్ చేసిన వాళ్ళకైతే అప్పుడే ఇస్తారనుకుంటా
ఓకే అండి వస్తాంలేండి.
ఆ రండి. ప్లాష్మాబ్ బానే ఉంటుంది ఈరోజు ఆ అంటే మా కాలేజ్ లో రీసెర్చ్ బ్లాక్ అని ఉంటుంది. ఆ దానిముందర ఆ ప్లేస్ ఉదంన్నమాట పాపం వాళ్ళకి రూమ్స్ కూడా ఇయలేదు డ్యాన్స్ చేసుకోనికి కివాళ్ళు బయట డ్యాన్స్ చేసుకుంటారని అనుకున్నాం మేమయి తే
సరే అండి ఉంటాను.
ఉమ్మ్ సరే అండి బాయ్
బాయ్